నా వాయిస్ వినిపిస్తుందా.
ఉమ్ ఆహ్ చెప్పండె. నమస్తే.
ఆహ్ ఓకే ఆహ్ మీ ఫేవరెట్ మూవీ ఏంటి.
నా ఫేవరెట్ మూవీ వచ్చేసి ఎన్టీఆర్ మూవ్. అండి.
ఆహా ఏంటి ఆస్టోరీ అంటే ఆ మూవీ దేని. రిలేటెడ్ గా ఉంటాది స్టోరీ అన్ని ఆహ్ ఎవరెవరు ఉంటారు.
టెం టెంపర్ అండి టెం. పర్ లో వచ్చేసి మూవీకి ఒక మెసేజ్ ఉంటుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అది అంటే ఒక్క. ఏ ఏ అంటే ఒక అనాథలా పెరిగిన ఆహ్. పెరిగి పోలీస్ అయ్యి ఎలాంటి రిలేషన్స్ కి. అట్ అటాచ్డ్ కాకుండా.
ఆహ్.
ఆహ్ పెరిగే ఒక పోలిసైన ఉంటాడు సో తనకు జరిగే. ఏ వాటి వల్ల. రియలైజేషన్కి ఓస్తాడనమాట అంటే ఒక అమ్మాయికి. జరగ జరిగి దాని గురించే మొత్తం తెలుసుకోని రియలైజే. నయి మరి అమ్మాయికి మంచిగా. సపోర్ట్ జేసి లాస్ట్ కి అంటే ఆహ్ మొత్తం. ఆయన దగ్గరుండే సాక్ష్యాలన్నీ ఆహ్ పోయినా కూడా. తను చచ్చిపోయినా పర్వాలేదు అన్నుకొని లాస్ట్ వరకు పోరాడతాడనమాట.
బట్ కానీ నాక్ ఆ మూవీలోనా ఆహ్. హీరో మధ్యలో విలన్స్ కి సపోర్ట్ చేస్తాడే అంటే అది తెలియదులే ఇంకా ఆ విషయము. ప్చ్ బట్ తెలిసినా. కుడా అంతకు ముందు అంటే ఆయన సపోర్ట్ చేయడం నాకైతే ఆపోజిట్ గా ఇష్టమే లేదండి అసలు.
లేదు అంటే అంటే అదే మరి ఫస్ట్ ఎలా ఉమ్. ఉంటడు అంతే చిల్లరగా ఉండే ఒక పోలీస్. ఒక అమ్మాయికి న్యాయం చేయాలని ఎంత దూరమైన వెళ్తాడు కదా. అది నాకు బాగా అనిపించిందనమాట అంటే లాస్ట్ కి అంటే కొంతమంది ఉమ్. ఉంటారు అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు కానీ మొత్తానికి రియలైజై. నవ్వడమే ఫస్ట్ ఆయనది ఉమ్ అది అసలు అవ్వకోకుండా. ఆ కేస్ ఓదిలి పెట్టేసింటే ఆ అది ఏళ్ళిపోతుండే ఎవరికి తెలుకో
అవును బట్ అ
దాని దాని కోసం ఎక్కడదాకా. తను పోయిన పర్వాలేదు అనుకుంటాడు కదా.
ఉమ్ కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చినారండి మంచి మెసేజ్
అవునవును అమ్మాయిలకి ఏం జరిగినా న్యాయం జరగాలని జస్టిస్
అ అలాంటి ఒక పోలీస్ ఎక్కడున్నా మనకి సేఫ్
ఉమ్ అలాగే తన వళ్ళ తన వళ్ళ అక్క ఉంటుంది కదా ఎంతలా పోరాడుతుందంటే అస అసలు వ అలాంటి అలాంటి సిస్టర్ కడన్ ఖచ్చితంగా ఉండాల
అవును అవును
లాస్ట్ వరకు పోరాడుతుంది వల అంటే ఎంతగా నమ్ముతు మ్ నమ్ముతుంది పోలీసున్ కూడా తన గురించి తెలికపోయినా నమ్మి సాక్ష్యాలు తీసుక్ ఉందనమాట అంటే ఎ అంటే నాకు న్య నా చెల్లి న్యాయం జరుగుతుంది పోలీసులతో అనుకునే అది అలాంటి సిస్టర్ కూడా ఉండాల జస్టిస్ అయ్యేదాకా ఇ వదులుకోకుండా ఉమ్ అది బాగుంటుందండి మూవీ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ఇలాం డుంకా వస్తే అమ్మాయిల గురించి ఇంకా వాళ్ళ తెలుస్తుందనమాట ఇంకా చాలా ఉన్నాయి తెలియనివి కానీ అవి మనకి చూయించడానికి ఒక మ రియల్ హీరో స్కాల్ప్ కి
కానీ నాకేమనిపించిందంటే అ ఎ ఎక్కడ చూడు పోలీసులు వెతుకుతారు అంత జరుగుతుంది బట్ లాస్ట్ లో వాళ్ళని సింపుల్ గా ఒక ఉరి వేసేస్తారు అది కాకుండా ఏవన్నా గట్టిగా మంచి ఇగ శిక్షలన్ని పెడితే అప్పుడు వాళ్ళు చూసి ఇంక బయట అండ్ ఎవరన్న చేద్దాం అనుకున్నాగా చేయకుండా ఉండాల అట్లా ఉండాల ఆ మె
ఏమో ఏ అ అంటారు మీరు అంటే ఇప్పుడు జస్టిస్ అక్ అక్కడికి ఉరి తీయడం వాళ్ళ వాళ్ చనిపోవడం వల్ల అక్కడికి అయింది ఒకవేళ వళ్ళని ఇంకొన్ని రోల్లు మామూలగా ఆ ఉరి తీకోకుండా ఇంకొన్ని రోజులు అదే జుడిష్ యల్లో పెట్టారనుకోండి వాళ్ళ తరపు నుండే వాళ్ళు ఫేక్ గా తీసుకొచ్చి ఆ మరి నువ్వు బయటికి తీసుకొచ్చేస్తారు కదా ఇ ఇంకో ఇంకా ఇలాంటివి ఇంకా ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు ఒక్కడికి ఉరి తీసారనుకోండి అవుతాయి అక్కడికి స్టాప్ అ అవుతాయని
కానీ నేను వాళ్ళని నేన్ చాలా రోజులు జైల్లో పెట్టమని అనలేదు కొన్ ఆ అ ఉండేది టూ డేస్ అయినా శిక్షించి శిక్షించి శిక్షించి వాళ్ళని అట్లా చేయాలన్నమాట
ఉమ్ హు
ఉమ్ అవును
అలా చేశినా కూడా మనకి అంటే అలాగాదు ఇజ్ జస్టిస్ ఎట్లా అంటే ఉరి తీయడము అవి ఇవి కాదు ఇప్పుడు స్పాట్ స్పాట్ లో అయిపోవాలి అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తారని నమ్మి ఖచ్చితంగా ఎన్కౌంటర్ అట్ అట్లాంటివి చేసేయాల వితిన్ వితిన్ వన్ అవర్ టూ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే జరిగిపోవలి
ఉమ్
అలా జర్ తే ఏవైనా గాని నమ్ముతరు కోట్లు అన్ గానీ ఏవో ఏ దాని గు ఏదాన్ కైనా చట్టన్ నమ్మడాన్ కి ఏదో ఒక్ హోప్
ఆ ఔను
ఇప్పుడ్ చాలా మంది ఇప్పుడ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళంతా బైటిక్ ఓచ్చేస్తారన్నమాట ఉమ్ ఇట్లా డబ్బుల్ డబ్బున్
యూశ్ శేశ్ కొని ఆ కొంచమ్ ఔను సైడ్ లో కూడా వస్తాంటరు చ్ బడ్ డే మంచ్ శ్రీస్ట్ ట్ పోలీసులు ఉంటే ఇట్లాంట్ వి ఎందుక్ జర్ గుతయి చెప్పండి అందర్ శ్రీస్ట్ గా ఉండి ఇగ రూల్స్ నీ క పఫెక్ట్ ఇగ ఫాలో అయితే ఇలాంటివి జరుగావ్ ఉంటారు కదా కొంతమంది
అవే అదే దాంట్లో కూడా అదే చుయిచింది ఇపుడు వాళ్ సొంతం పోలీసు ఆయన చూడాల్సిన ఆయనే వాళ్ళక్ ఇచ్చేస్తాడు ప్రూఫు ఆ ప్రూఫ్ వల్ల వాళ్ దిస్ కున్నా కూడా ఇంకా ఉమ్ అంటే అక్కడ ఆయన నమ్మేసి లాయర్ కి ఇవ్వడం లాయర్ కూడా వాళ్ళక్ సపోర్ట్ చేయడం డబ్బులుకి అవన్నీ జరిగి అ అంటే చూడండి మనకక్కడే దెల్ స్ కుతుంది అంటే చట్టంలో కూడ జర్ గుతుంటాయి లూప్ హోల్స్ ఉంటాయి అక్కడ్ కుడా న్యాయం జరగాలంటే చాల్ కష్ట్
ఔన్ ఔన్ నేన్ ఔన్ నేన్ కూడా ఒక మూవీ చూస్ తన్ రీసెంట్ గా అ ఇది ఆ మూవీ నేమ్ ఏంటంటే డాక్ టర్ డట్ రాఫూ ఓ ప్రసాద్ రావ్ అన్ కుంటా ఆ మూవీ కుడ చాలా ఇంన్ ట్రెస్ట్ ఉంది లాస్టు క్ అంటే ఒ ఒక సైడ్ యాంగిల్ లోన వాళ్ ఫాదర్ నీ మెన్ విలన్ గా చేసేస్ నాడు ఆ అమ్మాయి దృష్ ట్లో మన దృస్ట్ లోన ఆ తరత మనము లాస్ట్ చేపిసోడ్ చూస్తే మనక్ అర్థమైతది ఏది రియాలిటీ ఏది ఫేక్ అనేది న్యూస్ చాల్ బాఉంది ఆ అమ్మాయి కూడ అంతే ఆ ముందు అమ్మాయిల్ కి మన్ మొక ఒక స్ట్రాంగ్ నీవ్వాలి అంటే వాల్ ని వాళ్ళు ధైర్యంగా నిలబెట్టాలి వాళ్ళు ఏదోచ్ నా చేసేస్ కాల్ చూస్ కోవాల్ నన్ మాట వాళ్ ప్రాబ్ లమ్ నీ
ఉమ్
నేన్ అది జేప్ తున్నా అంటే ఆ అమ్మాయి చాలా భయ్ పడ్ పోయింద్ అన్ మాట
ఉమ్
ఏమైతది ఏమైతదో అని సూసైడ్ జేస్ క పొంది అలా సూసైడ్ చేసుకోకుండా ముందుక్ పోరాడ్ తేనే గదా ఈ రోజ్ నువ్ సుసైడ్ జెస్ కున్నవ్ రేపూ రేపు వేరే వాళ్ళని కాప్ పడ్డానికి నువ్వే ఒక నువ్వే ఉంనింటే వాళ్ కోక ఇది వస్ తాండే నమ్మక్ కం ఇన్స్ ప్రేషన్ అవుతాంటి ఒక అమ్మా అట్లా
అదె
నీ ఫే నీ ఫేఫ్ రెటు ప్లేస్ ఏంటి
నా ఫేఫ్ రెటు వయిసు ఓచ్చేసి తిరుపతండి
ఆహా ఎన్ని సార్లు వెళ్ళారు మీరు
నేను ఒక ఫోరు టైమ్స్ వెళ్ళింట
ఉహుహ్ ఆ మీ లాస్ట్ ఎక్స్ పిరియన్స్ ఏది అంటే ఆ లాస్ట్ టైం
లాస్ తైమ్ అయితే సేవ్ కెలనండి అంతక్ ముందు కజిన్స్ ఏళ్ళను అది మెమరబుల్ అన్ మాట చ్ అంటే మా మేమంతా కల్ స్ వెళ్ళడం అక్కడ మెట్లేకడము దర్ సన్ తొందర్ తొరగా అయ్యింది మాక్ అ అద్ అదృష్టం పిల్లల్ని తీస్ కొన్ వోయవ
మ్ మ్
అవా బాగా తొందరగయింది
అండ్ ఔన్ లేండ్ ఔన్ లేండి
ఇపుడ్ మాక్ అంత్ దాష్ మో అయిన్
ఉహ్మ్ ఇంకా ఇంకా ఇ వేరే ప్లేసెస్ ఏవన్నవున్నాయ ఫేవరెట్ వీ
లేదండి తిరుపతే అంటే చాలా ఇష్టం ఉ తిరుపతి వెంక టెస్ స్వామిని ఎప్పుడ్ జుడాల్ జప్పండి
అది కరక్టే కానీ మనక్ ఒక ఫేవ రేటు గాడ్ కదా
ఔను అయిన్ చూడాలంటే ఎంత అదృష్టం ఎంత దయ ఉంటే గాని
అవునవును
అక్కడ ఇంకా చూ చూడాల్సిన్ ప్లేసెస్ కు చాలా ఉన్నాయండి జూ పాలంగే స్వామి టెంపుల్ ఉంది అక్కడ కొంచెం ట్రెక్కింగ్ టైపు ఉంటది
వాడు అంటే ఎనిక్కీగూడ ఒచ్చిన్ ప్లేసెస్ ఉన్నాయి కొంతమంది తెల్సా అక్కడ్ వరకు వెళ్ళి బ్యాకొ చ్చేసిన్ ప్లేసెస్ కూడా
అక్కడ అ అంటే క్రౌడ్ ని తట్టుకోలేరు కదండి చాల్ మంది
అవునవునండి
ఊమ్
ఊమ్
అట్లా బావుంటది
ఉమ్ అంటే మంచి మేమరాబుల్ ప్లేస్ ఏ అండి అది వెళ్ తే ఒక్సారి గుర్తుండిపోతాది
మె
ఎవరు అండి ఏడ్ప్ లో
మా అక్క కొడుక్కండి
ఆహా అన్ జెండి
ఊమ్
అదే నిజంగా తిరుమల అనేది చాలా ఒక మంచి ఉమ్ ప్లేసింగ్ అద్ అది మనకి కేఫుల్ గా గుర్తుండిపోతుంది ఫస్ట్ టైం వెళ్ళిన సెకండ్ టైం వెళ్ళినా రెండ్ సార్లు పోయిన అదో
ఎన్నిసార్ల్ అన్ ఎన్నిసార్లు పోయినా పోవాల్ అనిపించే ప్లేస్ అది
అదే ఆయన పిలిపిచ్కుంటే ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చ్ అని
అవును ఇంకా వేణుగోపాల్ స్వామి ఆ వేణుగోపాల స్వామి దగ్గర మనకి అక్కడ్ మనకి తెలీదు చాలా కానీ మంచిగా పేరున్న స్థలం అది
అవునులేండి అవునులే అయి అక్కడ్ చుట్టుపక్కల మోస్ స్ట్లి టెంపుల్స్ అన్ ఫేమస్ అయి ఉంటాయి ఆల్రెడీ
అవును అవునవును చాలా మందికి తెలీదు చాలా మందిక్ తెలీదు గాని అవన్నీ మంచిగా మస్ట్ విజిట్ ప ప్లేసెస్ అన్మాట
అవునండి ఒక తిరుపతిక్ ఎళ్ళామంటే అక్కడ ఉండేవ్ కూడా చూస్కోన్ రావాలన్మాట
అవును ఇంకా కింద ఓచ్చేసి గంగమ్మ టెంపుల్ అని ఉం ది
ఆ అద్ ఏదో జాతర జరుతుంది కదా ఎన్నో ఇయర్స్కి గేటప్స్ ఏసి
వేషాల్ వేస్కుని అక్కడ ఖచ్చితంగా చేస్తార్ అక్కడ ఉండే వాళ్ళంతా
అవునవునండి
అంటుంది
ఉమ్
అంటే మనము ఎక్కడికి ట్రావెలింగ్స్ కి అదర్ కంట్రీస్ ఏళ్ళాల్సిన అవసరం లేదండి మనకే చాలా ఉన్నాయి ఇక్కడే
కాదు ఉ ఉండే మన కంట్రీలోనే అన్ని చూసేస్ స్తె అప్పుడ్ సరిపోతుంది అదర్ కంట్రీస్ ప్లాన్ చేకొకుండా ఆ సరే అండి ఒకె